హలో ఏంటండి ఇంకా ఎలా అండి అలా అండి అవునా అండి ఇలా అండి అలా అండి మా మమ్మీకి ఫోన్ చేయండి మా మమ్మీకి ఫోన్ చేసి దాని ఫోన్ మా మీ ఫోన్ మీద మా దాని ఫో పెట్టండి అప్పుక
ఆ ఓకే అండి ఓకే మేమ అట్లా సడన్ గా కాల్ చేసి ఏదో ఒకటి మాట్లాడాల కదా అండి అలా సడన్ గా పెడితే మేమ్ అంధరు కన్ఫ్యూజ్ అయిపో పొవ ఓకే మీరు పెడతారా అండి
ఆ అవునండి అలా అండి ఇల అండి హలో హలో హలో తిన్నారండి ఏం చేస్తున్నారండి మీరు
ఏం చేస్తన్నారండి మీరు
మేము తిన్నామండి ఇప్పుడే మిరు ఎందుకో అండి దూరం నుంచి చాలా దుబ్బగా కనిపిస్తున్న రండి దగ్గరకు వచ్చేసరికి చిన్నగా అయిపోయినామండి
దుబ్బుగా కనిపించినానండి ఇప్పుడు ఎలా వండుకున్న న అ ఉన్నా
నాకు తెలిసి ఊదుకునే ఉంటావండి నాకేమో డౌట్ కోడుతుందండి
కా నా ముద్దులన్ని ఎవరు పెట్టిరండి మీ రూమ్ లొ
ఇదా అండి ఈ పక్కన ల్యాప్ టాప్ జుతున్నారు ఇంకొకరు పడుకొని ఫోన్ చూస్తూ న్నారు చూడు వీళ్ద్దు బలిపస్తే అండి ఇవ్వన్ని పెట్టావు
కాదండి మీ వాడేగ తట్టేస హ హ
దినికీ కూడా రెండు పెట్టి పంపిస్
కాదండి నాకు ఒక ఐడియా అంది చేపతో కూడా పెట్టి యోచ్చు కదండి మారి ముద్దులు మీ రూమ్ లో చాప ఉంటే చాపతో తో కూడా పెట్టియాండి ముద్దులు
మిమా అండి ఏందో అండి చాప అయితే అండి స్పర్శ మాత్రం వేరే లెవెల్ ఉందండి
అంటే అది ఒక కాదు మీరు మీరాట్లా చెయ్యడం మోసమాండి. ఆ జుడే
అ అండి ఏంటండి అండి. వన్ స్యూస్ట్ స్టార్ట్ డూయింగ్ టాస్క్, యు వన్స్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్, ఇన్ ఆఫ్టర్
అ
వాట్స్ యువర్ టాస్కింగ్. ఉండు కూర్చో జరుగు ఆ వన్స్ ఇయర్ టాస్కింగ్ రెగ్యులర్లీ అ చి టాస్కింగ్ రెగ్యులర్లీ పేమెంట్ విల్ అప్పీయర్ వన్స్ ఎ వీక్ హియర్స్ ఫర్ టాస్క్. పే విల్ విల్ బి హైయర్ వెన్యూ లేబుల్. మీనింగ్ ద క్లోజ్లీ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ దిస్ ఈజ్ వై విక్ క్యాల్క్యులేట్ పే ఫర్ ఈచ్ టాస్క్. కేర్ఫుల్లీ, సమ్ టైమ్స్ వీ కెన్ కల్కుయలేట్ ద పే ఫర్ ద టాస్క్ వెరీ క్విక్. లీ, అదర్ టైమ్స్ ఇట్ మే టేక్ ఫ్యూ డేస్ టు కాల్క్యూలేట్ ద ఫ్ ఫైనల్ అమౌంట్. జెనరల్లి స్పిక్లీ అండ్ మోర్ డిఫికల్ట్ యండ్ థ్యాంక్ యూ అండి. సే మ్ మై వాయిస్ ఇస్ లైక్ హనీనా. ఆ మోర్ దీ డిఫికల్ట్ టాస్క్ సచ్ హస్. హనీ అంటే స్వీట్ గుంచాలి కదండి. కదండి లేదు లేదు సెర్చ్ యాస్ లీడర్ టాస్ రిక్వైర్ మోర్. టైమ్ బట్ దో స్టాస్క్ ఇత్
అన్నీ పాటలు పాడొచ్ చ్చదింట్లో అండి పాటలు పాడ్రూ ఆ సరే ఒక్క నిమిషమండి. ఆ ఒకే అండ్ గిరగిర సాంగ్ తెల్సాండి.
ఆ తెల్సండి గిర్రర్ గిర్ర గిర్ర గింగిరాగిరే కొడితే మాత్రం గిర్ర గిర్ర దిరుగుతారండి ఒకోక్కరు.
విజయ్ దేవరకొండ పాటండి. రష్మికా
అండి యాక్చువల్లీ అండి. మొన్న టాలీవుడ్ లో ఒక మ్యారేజ్ అయింది వీళ్ళే కదండి. అది ఏ అలసి సోలసి పోయినా తనసే దనగా లేదులే ఆ ఆ హా ఆ ఆహా న్యుమోచే
రష్మిక షాపప్ లో భలే ఉంటదండి. ఈ సెట్టికే సెట్
నిజంగా అండి అసలు. అండి మీరు నీ మీరు నిజం ఒప్పుకున్న ఒప్పుకోకున్న. నేను కూడా కొంచెం రష్మికలాగే ఉంటా అండి.
ఓ అవునండి. అవునవును మీకీ విజయ్ దేవరకోన్ కొండేవరండి.
అ
అడి అ కొజ ఎ మీ రష్మిక నాటిపిద పాటబడిందేనే
ఆ అవునండి ే
అసలు ఆ మూవీ డైరెక్టర్ అపేక్షనా అండి
నాకే మధ్య అనిపిస్తుంది అండి
కాదండి కొంచెం అన్న ఆ హిట్ అయ్యిందేమో మ మరి కొంచ లవ్వనే పెట్టాగా ఏను అమ్మాయి
అదే కదా మొత్తమ్మా అదే కద నన్న లాంటి ఏ వస్తున్నా అదే కదనండి అసలు
ఆంటీ మీకు మరిది అండి ఆంటీ అంటున్నారండి మీరు
ఏమైందండి అని మా ఫ్రెండ్ ఒక పాపకి వైట్ ప్యాచ్ లాగా వచ్చాయండి సో అమె హాస్పిిటల్ పోతే ఆమె ఈ బెడ్లో వద్దు వేస్తే అది పడుకోనికి కూడా వస్తేలేదండి అయితుందిలేండి, ఇంకా సో ఇవ్వాళ ఛార్జింగ్ అయిపోయ కొచ్చ
కాదండి, మీ ఆ పాప మా ఫ్రెండ్ ఈ రోజు బైట వచ్చేస్ అనే వచ్చిందండి డాక్టర్ బాలేదంటా వుంటది కదా, మంచి మా ఇచ్చినో డు మొన్న, ఈ రోజు ఏం మంచిగా లేడాంది
దు, దు దు ఈ విపాపకి ఇప్పుడుడండి ఏమంటా అండి ఒకటి ఉందండి మెసేజ్ అబ్ాయిలు ఎవరికైన్నా అబ్బాయిలు ఫోబియా అండి ఈ పాపకి అబ్బాయిలా మంచి ఉ, న్నారని చెప్ప
లేదండి, వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నది సేమ్ అవును అప్పుడు
అవునా అండి పాపం నాకు ఒక డౌట్ అండి ఫిష్ ఏం ఫుడ్ తింటంది అంటారు
చికెన్ పెట్టండి చికెన్
సరే అండి చికెన్ ఫ్రైడ్ రైస్ లో పీసెస్ ఓకే నా అండి లక్కీ
ఏ లేదండి రోజు గుడ్లు చేయండి చిన్న చిన్న గుడ్లు మంచిగ తింటది
అవునాండి ఆ ఓకే అండి, ఆ ఓకె అయి ఈ మధ్య ఒక బకెట్ ఫేమస్ అయిందండి జోయో బకెట్లు ఫేమస్ అండి ఈ మధ్య ఇంకా హ్యాపీ బర్త్డే బ్యానర్ కూడా అండి ఇంకా ముద్దులుంట ఉంటాయి మా రూమ్ లో అయితే అన్ని మంచిగుంటయండి అన్ని కర్టన్స్ క్లిప్స్
కాదండి అంటే మా ఫ్రెండ్ ఉన్నాడా అతని ముద్దులు కావాలంటా అండి
ముద్దు కావాలంటాండి అతను ఆర్డర్ తీసుకొవచ్చండి ఆ వాళ్ళ ఆవిడ మీద నేను పడుకున్నాను కాని వాళ్ళ ఆవి ఇప్పుడు అతను కొంచెం దూరం ఉన్నాడండి ఈమేమో ఇక్కడ ఉందండి హౌ అండి లాంగ్ డిస్టెన్స్ అంటే
హౌ అ హౌ హౌ ఇలాఎలా మెయింటైన్ చేస్ నమస్కారం
ఎట్ల మెయింటేన్ చేయ వస్తడండి ట్వంటీ సి సెకండ్కి ఒస్తడు ఏం చేద్దామండి ఇగ పాపం బానే అండి పోయే ముందు రోజు ఔటింగ్ పోయారూలే ఏ ముద్
కాదండి కాదండి మీరు మీకు తెలిసిన దాంట్లో ఫ్యాన్ రిపేరింగ్ ఎవరైనా ఉన్నారా
ఏంటండీ
వెయిట్ చేసే వాళ్ళు ఎవరైన ఉన్నరా మీరు
ఫ్యాన్ రిపేర్ చేసే కంటె నేను నా నేను ఒక అమీ మీద పడుకున్నా ఈమా
ఆ మా ఫ్యాన్ రిపేర్ చేయమని చెప్పండి కొంచెం సౌండ్ ఓస్తుంది ఊరికే ఇబ్బంది పెడుతుంది ఏసీ పెట్టమనండి అట్లే కొంచెం
మల్లెషన్నోల్ల ఇంట్ల ఫాన్ అంట ఆన్ చేసి రా
ఏమి ఇంటి పక్కల ఏమి ఇంటి పక్కల మాట్లాడినట్టే మాట్లాడుతున్నరండి మీరు
అవునాండి ఇ జిమ్కి జిమ్ ట్రైనర్ ఏమనిందంటే అంటే షూస్ వేస్తుంటే అదేందో నేను చేస్తుంటాండి ఇదేందో ఉరికేదండి గది చేస్తుంటే షూస్ లేకుండ ఎక్కకనిందండి ఇది దాన్ని
మరి జస్ట్ స్టయిల్కి వాడుతరా లేదంటె నిజంగ వాడుతరా
అదే అండి అర్థం కాదండి అసల్ నాకైతే
ఎవరైనా జిమ్కి వెళ్ళేటప్పుడు జిమ్క వెళ్ళేసోచ్చి తింటారండి మా ఫ్రెండ్స్ ఏందోండి తినిపోతరు
మేము తినుండేది మొత్తం అరిగించుకునేకి పోతామండి జిమ్ కి
ఆ షూస్ అట్లే చెప్తరండి ఊరికే పట్టించుకోవద్దు కని మళ్ళ అందరి ముందు పరువుపోతది కొని పోవాలా
అవునండి నాకెందుకో నాకు ఏమనిపిస్తుందంటే నా ఫ్రెండ్కి ఏమో బొంగులు తినాలి
మ ఏంది బొంగుల్ దినాలనుందా
చవాతిరు ఆ ఇంకేంటండి ఒక ఆమలు బాడ ఉంటాదండి ఆమె ఎంత ఉంటదో ఆ బా
ఆ బాటిల్ కూడా అదే షీ అండి
ఏ మై ఆ చేమడి కాదు కాని అండి బాటిల్ చూస్తే ఇంకోసారి మీరు బెత్తరపోత రండి అసలు బాటిల్ క్యాప్ ఉంటదండి సగం ఇరిగిపోత్ స
ఆమకంటే బాటలె పెద్దగుంద్
దీనికి ఒకటి ఉంటుం అనుకుంటా అండి ఇంతకు ముందు పట్టుకునేది ఏదో నాకు గుర్తున్న దొరకైతే ఉంటుండేద అనిపిస్తుంది ఓసారి ఎప్పుడు ట్రైన్ లో పోయిందండి అప్పుడు అంతా కింద పడేసుకోనిచ్చినట్టుందండి నాకు తెలిసి పండుకొని బ్లష్ అయితుందండి పాప ఎందుకో నాకు అర్థం కాదు
నిద్రల కలలుగన్
నాకు దెలిసి అదే అనుకుంటే ఎవరు అరఫత్ అంటున్నారు గదా మేబీ వాళ్ళు ముద్దు పెట్టుకుంటే కలవరిచ్చుకుంటద్
లాంగ్ లాంగ్ డిస్టెన్స్ కదండి ఇప్పుడు మొత్తం కలలు కంటు ఉంటుందండి అంతే అండి ఎవరైనా మీరు కూడా కనే ఉంటారండి పుల్లు కిచెన్ లో అట్లాలా
అవునండి మేం గూడా కన్నాం
నాకు గుర్తుతున్నదండి ఇప్పుడు కిచెన్ లో బెడ్ రూమ్ లో ఉదయ్ అని ఓ ఫ్రెండ్ అండి ఊరికే బాయ్ చెప్తది కళ్ళలో మాత్రం బాయ్ చెప్తదండి నాకు దెలిసి వాళ్ల హస్బెండ్ కంటే ఆ పాపనే ఫాస్ట్
నిజంగా అండి నాకు గూడా అదే అనిపిస్తుందండి ఆ పాప ప్యూరో గని పాపం పాపం అండి వాళ్ళ హస్బెండ్ పాపం లేండి అవున అవునులేండి అండి నాకు ఒక డౌట్ అండి ఇప్పుడు నా జుట్టు మొత్తం కరాబ్ అయినయి దానికి ఇప్పుడు రెండు వేలు గావాలా మీరు ఏమైనా హెల్ప్ చేస్తర రెండు వేలు
ఆహా నా ర్యాక్ లో డుబ్లికేట్ పైసలు ఉన్నాయి ఫైవ్ నా ర్యాక్ లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఉన్నయండి తీసుకోండి
అవునా అండి సరే అండి
అవి పనికి రావండి వాళ్ళయి
ఆఓకే అండి దొంగనోట్లే
అంటే ఊరికే ఎవరకో ఇచ్చిరండి ఆటవ్వవారు తీసుకుంటారు పాపం వాళ్ళకి ఎందుకులే మళ్ళ వద్దు
అవును అవున్లేండి ఇంకేంటండి మరి మా రూమ్ లో వాముందండి కొత్తగా హెయిర్ కట్ చేపిచ్ షో టింగు టింగు టింగుట్ టింగ్ అని తిప్పుతుందండి దాందోలో ద్ అయితే ఏడ హెయిర్ కట్ జేపిచ్చుకుందో లేదో దో గనీ న్ మయా మయా మయా మయా
దే రావండీ ఒక అమ్మాయి చూస్
అవునండి కానీ మా అందరివి హెయిర్ హెయిర్ వాస్ తర్వాత పోయిలైయండి కానీ ఆ దేవతకు మాత్రం ఎందుకున్నాయో మా అందరికి అర్థం అవట్లేదండి ఫస్ట్
ఏదో మెయింటేన్ జేస్తుందండి అడగండి కొం షా
నిజంగా అండి ఏదో చెప్పకుండా ఏదో ట్రై జేసిండు ఆ పాప అ
అవునండి అసలు మీ పర్ఫెక్ట్ ఉంటారే కొంచెం మామలుగా మాగ్ గుడ చెప్పండి మేము బక్కగా ఉన్నాం లావు అవడానికి
అవునండి ఒకరు పండుకున్నారు ఇంకొకరు ల్యాప్టాప్ చుస్తున్నారండి
అత్ర్ పండుగులు ఇట్ల వచ్చేస్తున్నాయి
అనుకోన్ బ్లష్ అవ్వన్న్న రాఅండి లావు అయిపోత్ తరండి అదని మళ్ళీ బ్లష్ అయితుందండి అద్ద దొంగో మెఖం గ్యాడపటుకోలేదం చూడు అండి
బోంగ తిన
బోంగ్ ల్ తిన్నారా అండి మీరు పడుకున్నారా అండి ఏమో అండి టైం అయితే పది అయిపోయింది పది నిమిషాలు అయిపోయింది ఇక రండ్ డండిఇక మనం మారువేషానికి తీసేసి